హలో హాయ్ నేను తింటున్న ఇప్పుడే ఆమ్లెట్ వేసుకున్న ఈ రోజు స ఏం లేదు ఏ చపాతి ఉన్నాయి డాడి బయట నుండి చపాతి తెస్తే తిన్నాం
ఇంకేంటి మరి విషయాలు
తిన్నారా
ఆ మేము తిన్నమండి
ఎం తిన్నారు ఏం తిన్నారు
నేను ఇయాలా పప్పు మాఅత్తం పప్పు చేసింది ఇయాలా ఆ నేను బజ్జీలు చేసాను
ఆ ఇంకా ఏం చేస్తున్నారు
ఇంకా ఏం లేదండి ఖాళీ
అ అ అయిపోయిందా అండి వర్క్
ఆ ఇప్పుడే పనంత అయిపోయింది వచ్చి ఫ్రీ అయ్యాను
ఆహ స
మీ యన్ని అయిపోయినయా పనులు
మా అయితే మమ్మీ డ్రై ఫ్రూట్స్ అన్నీ వాటర్లు పెట్టింది రేపు మార్నిగ్ కట్ తీసుకుంటాని నేను ఇక మమ్మీ మేము తీసుకుంటూ కూర్చున్నా
ఆ హెంద ఇస్తస్తారా మీరు
ఆ
ఏమేమి డిజైన్ చేస్తారంండి
తె అంటే అీ అరబిక్ అని ఇంకా దబ్రాడలని అట్లాట్లే వస్తుంది అనమాట అ ఇక నేను ఇంక వేసుకోనే అక్క ఇంకో అక్క కూడా వేయాలి మహల్ హ
ఇంకేంటి మరి ఇంట్లో వాళ్ళందరు బాగున్నారండి హ
మీ మీ బాగున్నారా
ఆ మందర మనముండ
ఇహ మీళ మంచిగా చూసుకుంటార మీకు
చూసుకుంటారు ఇక పలది
హలో
ఆ పర్లేదు బాగానే వేసుకుంటారు
అవునా ఇంకాే వివాళం ఏం చేస్తున్నారు
వాళ్ళ వాళ్ళు టీవీ చూసుకుంటున్నారు
అవున్నా మీ హస్బెండ్
మా హస్బెండ్ చలదండి బయటికి వెళ్ళారు అని ఇంక రాల
ఆహా ఇ పోల్మట
మాకు బయట పంపారంండి
అయ్యో అవునా అంట మ ఉంటబ్ బటి పోల ఉ
ఉంటుది కానీ ఇ అన్ని చంపుకొని ఇంట్లోనే ఉండాలి
అయి అయి మీరు బయడికి అ ఇంకా అండి చెప్పండి
ఇంకా చెప్పాలండి బవ్
అమ అంతా అయిపోడుమా షాపింగ్ మరి మీకు కొన క షాపింగ్
ఆ నును షాపింగ్ నన అయిపోయినండి రెండు హదులు బట్టలు తీసుకున్నా
అవు
మా మా అమాయిలు మా అొత్తం ఒకటి తీసుకుంటన్న ఒక డ్రెస్
ఆవు
కుటిం చారుద
ఆహ మీ మామ్య అంటే వాళ్ళు మేము తీసుకున్నమంది మా అక్క కొన్నది మా కోసం డ్రెస్ చేస్తాం
అవునా
ఇంకా సింపుిల్గా ఉంట నార్మల్గానే
ఇహ
ఉమ్ ఇది ఏదోట్లా నెక్స్ట్ మీ నెక్స్ట్ ది మంచిగా చేసుకుంటం మేం పండగా ఉహ్ హు ఇప్డ్ ఉన్నదాంట్లో అడ్జస్ట్ చేసుకోవాలి గాదా ఉహ్ హు మనకి ఈ పండుగ కంగన్నే ఇంకో పండగ వస్తుంది. ఉమ్ మీర్ చపాతింటారా మీరు?
ఆ చపాతింటామండి. నాకు మా మమ్మీ సేత్ చాపాతంటే బాగ్ ఇష్టం. మమ్మీ బా సేత్తుంది మెత్తగా.
అవునామ్మ పోలోటా మీ ఎగ్ ఆమ్లేట్
ఆ మమ్మీ మా మమ్మీ బాజెస్సదవన్ని మమ్మీ టేస్ట్ ఇంకా వీళ ఎవ్వరికి రాదు. ఇక్కడోళ్ళకి వంటనే రాదు సరిగ్గా.
మీ అమ్మ మంచిచేత్తదా.
అవును చాలా బాగా ఇస్తారు కుకింగ్. అది ఏ ఐటమ అయినా సరే అద్దరిపోతది.
అవునా మామ్మీ కూడా మంచిగ్ చేత్తది. వంటలు ఉమ్ అంటే మమ్మీ చేసాన్ వంట ఎవరాక్ రాదు.
అవును ఎవరు చేతికి రాదది. నేను కూడా ట్రై చేసినా కానీ, నాగూడా వరుకుడ్ కాలే ఇక్కడ వాళ్ళకి ఎవరు స్ సరిగ్గా వంటలు రావు, అన్ని వంటలకి పోపేస్తారు. నాకది నచ్చదు.
అయ్యయ్యో
మనం ఏంటంటే. పప్పులకి, చారుకి మాత్రం పోపేస్తాం కదా. వీళ్ళు ఈ కర్రీ, ఆ కర్రీ ఆకూర అని, చిక్కుడుకాయ అని, అందరికి పోపేస్తారు. నాకా అవినచ్చవు.
ఇయ్య
ఇగ నేన్ నా నా చ్చినప్పుడు తింటున్న, చ్చినప్పుడు తినకుండా, ఇగ ఏమన్న హెల్త్ రిస్క్ ఉంటాద్ ఆకాలనే
అయ్యో! అవునా
అమ్మ వోలిన్టికి వెళ్తే, ఇగా నచ్చినట్టు అమ్మ ఏస్తూ తినిబడతా.
అంటే మీరు మీ బెస్ట్రేండ్ మంచిగా ఉంటద్. మీకు ఏం జరగదు కదా.
ఉమ్ అందుకే ఇగ నేను కూడా నేర్చుకున్న వంటలు నాకొచ్చు. కాపోతే పెద్దగా చెయ్యన్ నేనే.
అవునా
ఉమ్ ఇప్పుడు ఒక కర్రీ చేశ్నం అనుకో నచ్చితే. నెక్స్ట్ టైం మళ్ నువ్వే చెయ్ అంటారనేసి ఇగ నేట్లా జేష్నా అన్నమాటా.
అవును అది మీ కరెక్ట్కేదా మంచిపంజేష్నవ్
ఉమ్ నేన్దింటను మటన్ చేస్నా అన్నమాట ఫస్ట్ టైం
ఆ హామ్
అంటే చాలా డేస్ తర్వాత చేసాను. ఇయర్స్ తర్వాత. ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయింది. ఒకసారి మమ్మీ చెప్తే అట్లా చేసాను, మమ్మీ లేకుండా ఎప్డు వెళ్ళేం ది
ఉహ్ హు
సో వెళ్ళినప్పుడు మమ్కి కాల్ చేసి అడిగాను, మటన్ ఎట్లా చెయాలి మే చెప్పు అంటే. అప్పుడు మా డాడి తీసుకొచ్చారు మటన్
ఆహ
ఉమ్ అప్పుడ్నాక్ వంట రాదు
ఆ అంతే
అయితే మమ్మీ కాల్ చేసి మమ్మీ మొత్తం చెప్పింది. ఎట్లా చెయ్యాలి కుక్ ఎన్ని కుక్ కర్ సీటీయించాలి ఉప్పు, కారం ఎంతేయ్యాలి చెప్తే. మమ్మీ చెప్పినట్టు చేసుకుంటూ పోయిన కర్రీ.
అవునా
అప్పుడు చేసిన కర్రీ మళ్ళీ సిక్స్ ఇయర్స్ తర్వాత నిన్న చేసాను
అవునా
ఆ నాకైతే పర్లేదు కొంచెం బాగా నచ్చింది కానీ అంత టేస్ట్ రాలే బాబా చెప్పినంత
ఉం
న మమ్మ అడగ అనుకున్నా కానీ వీళ్ళేమో మమ్మల్ని ఎందుకు కడగాలి నీవున్నో చేయ్యగదా అంటారు
ఉం అవును
ఉం మళ్ళీ ఏమింటే మాకు తెలవద్దు అనుకుంటారు చెయ్యకు వాళ్ళక్కడ ఒక్క అంటారు
ఎమో అట్ల అట్ల ఎందుకనుకావాలి
మా వాళ్ళ మైండ్ సెట్ కొంచెం అంతే లెండి
అయ్యో
నేను ఫ్రైస్ అన్నీ చేస్తా జా నాన్ వెజ్
ఉం
అంటే ఎగ్ కర్రీ వచ్చు ఎగ్ చారోచ్చు ఉం నెక్స్ట్ ఎగ్ బుర్జి చేయడం వచ్చు ఆమ్లెట్ అవన్నీ వేస్తాను చికెన్ ఫ్రై మటన్ ఫ్రై ఫిష్ ఫ్రై అవన్నీ చేస్తా
అంటే మీ మమ్మీ నీకు నేర్పిచ్చిందా అన్ని
ఆ అంటే మమ్మీ మమ్మీ అన్నీ నేర్పియలేదు మమ్మీ వంట చేసినప్పుడు నే చూసేది అట్లా చూసి నేర్చుకున్నా నే మమ్మీ ఎప్పుటికి కిచెన్ రానే లే కూడా చదుకునే అమ్మాయి కిచెన్ కు ఎందుకు మి చదువుకోండిరా మంచిగా చదువు మీద ఉండండి మీరు అనేది
అంతే అంతే మమ్మీస్ సట్లే చేస్తారు కదా
అంతే ఉంటది కదా
ఆ
వంట ఏంటిది వంట ఎవరైనా నేర్చుకుంటారు కాని మీరు చదువుకొని మంచిగా బాగుపడండి అనేసి మమ్మీ వంట దగ్గరకి రానిచేది కాదు
హు హమ్ హు
మమ్మ అయితే ఇంటి కాడ పనులు కూడా చేయించేది కాదు ఇక్కడ ఎగ్జామ్స్ ఉన్నా లేకున్నా బాగున్నా లేకున్నా టీమ్స్ అండ సచ్చినట్టు పని చేయాలే
హరి పో దని కాని
ఉం ఇవాలా మమ్మి వాళ్ళని మిస్స్ అయిన బాగ
మన ఇసుత్వా
ఉం
హు హమ్ మీ చెల్లి వంట వచ్చా మీ చెల్లి లోల్కి
మా చెల్లి వాళ్ళు చేస్తారు వాళ్ళు వాళ్ళు ఇంకా నాకంటే బేటరు ఇంకా ఉం ఇద్దరు చెరి నాకు టూ సిస్టర్స్ అన మాటా ఆ టూ సిస్టర్స్ కూడా వచ్చు వంట వాళ్ళిద్దరు బాగ చేస్తారు కూరలు ఆ చిన్న చెల్లి అయితే అన్ని వెరైటీ వెరైటీ చేస్తది అది అది స్వీట్ అన్న సరే హాట్ సరే ఒకసారి ఎక్కడతిన చూసింది దానికి నచ్చిందంటే దానికి రాకున్నా సరే దానిని ముందు ట్రై చేస్తది
ఆ
చాలా టాలెంటెడ్ ఎట్లా అంటే ఇప్పుడు మన ఆర్ట్స్ ఉంటాయిగా బొమ్మలు
మ్మ్ మ్మ్
డ్రాయింగ్స్ వేస్తది మా ప్లస్ మెహందీ వేస్తది ఇంకా ఏంటిదంటే వంటలు బాగా చేస్తది మల్టీటాలెంటెడ్ అన్నమాట ప్రాజెక్ట్స్ ఏవన్నా ఉంటే చేసి పెడతది ఎడిటింగ్ కూడా బాగా చేస్తది స్తది
వచ్చే ఉంటాం కిందకీ
కరెంట్ ఉంది తమకు
అవునా
హ్యాండ్ రైటింగ్ కూడా బాగుంటది తనది రైటింగ్ గానీ
అవునా అంటే ఓన్ వాయిస్
హ్మ్ అవును ఓన్ గా నేర్చుకుంది ఎప్పుడూ ఒక క్లాస్ పోలే ఏం చూడలే మ్మ్
మల్ల తక్కువుంటరా
ఆ ఏంటండి
అట్టా కాదు తక్కువ ఉంటామండి
ఆ అవును
మ్మ్
చిన్నతనం నుండి అన్నీ నేర్చుకున్న తానా అంట తను ఇంట్రస్ట్ గా
హ్మ్
మ్మ్ మ్మ్ ఓకే అండి థ్యాంక్ యూ అండి మీ టైం మాతోటి కేటాయించినందుకు
సరే అండి హ్మ్ బై గుడ్ నైట్ అండి